హాయ్ అండి
బాగున్నారా
బాగున్నానండి మీరు బాగున్నారా
మొన్న ఇల్లు కొన్నాము గృహప్రవేశానికి వస్తారేమో అని ఫోన్ చేసాము
అవునండి ఇల్లు కంపల్సరీగా ఉం ఉండాలండి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో మనం రెంటింట్లో ఉంటే మనకి ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి కదండి
అవును
మనీ మనం ఏ విధంగాయినా సేవ్ చేస్తూ ఉండలండి
కష్టంగా ఇప్పుడు మనం కిరాణా షాప్ కి వెళ్ళిందాని ఈ మన డిమార్ట్లకి కటేళ్ళిన్దానికి చాలా తేడా ఇక్కడ అనుకో మనకి ఏ డ్రెస్ కావాలో అవే కొనుకుంటాం డిమార్ట్ కెళ్తే ఇప్పుడు బయట సరుకులకు మూడు మూడు వందలు మూడు వేయిలు అయినయ్ కనిపిస్తుందల్ళ కొంటదా
అవునండి డిమార్ట్ కెళ్తే మినిమం ఫిఫ్టిన్ థౌజండ్ అవ్వాల్సిందే అండి
ఇప్పుడు షాపింగ్ నేను చూడండి మనం బయటికి పోయి క్లాత్ పట్టుకొని చూసి వెయ్యో రెండు వేలో చీర తెచ్చుకోని వేరు చేరే తీసుకొని ఇప్పుడు ఎట్లాగా వాళ్ళు గెట్ వన్ బై వన్ ఆఫర్లు పెట్టడము మళ్ళీ క్ క్లియరెన్స్ చేయ్యాల అని అది ఆఫర్లు పెడతా ఆన్లైన్లో ఎక్కువ మనం కొంటా ఉంటాం అన్ని
అవునండి అవును
మీర ఎక్కడ ఆప్షనా ఆన్లైనా
ఆ మేము ఆన్లైన్ చేస్తాం ఆఫ్ లైన్ చేస్తామండి
ఆ అవునా ఆన్లైన్లలో చాలా కొనుక్కుంటామం టై ఎందుకంటే బై వన్ గెట్ వన్ ఆఫర్లు పెడతారు కదా
బ పండగ టైం లో బాగా ఆఫర్స్ ఉంటాయండి
ఆ
కానీ అండి మనం ఒక ఫ్యామిలీలో హ్యాపీగా ఉండాలంటే కంపల్సరీ మనీ సేవ్ సేవ్ చేసుకోవాలండి ఇప్పుడు సేవ్ చేసుకోవాలి ఇప్పుడు చిట్టీల రూపంలో గాని ఇప్పుడు శుకన్య పథకాలు అన్ని కొత్త కొత్త స్కీమ్లు వస్తున్నాయి కదా ఎల్ ఐ సిలు గాని అట్లా ఏదో ఒకటి మనం మనీ అనేది సేవ్ చేసుకుంటే మన హ ఫ్యామిలీ అనేది హ్యాపీగా ఉంటదండి
దగ్గర వెయ్యి రూపాయలు ఉంటే వెయ్యి రూపాయ కర్చేచేసుకున్నం అదే ఒక మీరు అన్నట్టు చిట్టియో ఎల్ ఐ సి ఉంటే ఫస్ట్ ఒక ఐదు వందలు దాన్ని కట్టేసి మిగతా ఐదు వందలు సర్దుకుంటాం లేకపోతే
అవునండి అవును
మా అతయ్యోళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా అప్పటి రోజులు అనుకుంటాం కానీ వాళ్ళు కూడా అదే చెప్తా ఉంటారండి డబ్బులు సేవ్ చేసుకోండి వేస్ట్ చేసుకోకండి రేపురో రూపాయి అవసరం అంటే ఎవరు ఇయరు అట్లని చెప్తారు మన కుటుంబంలో మనం కుటుంబం కట్టుకోవాలన్నా ఏం చేయాలన్నా ఆడోళ్దే మేన్ పా తర్ ఉంటది కదా
అవునండి అవును ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ లో కూడా తీసుకు ంటే మన హెల్త్ మన హే మ కు కుటుంబంలో ఎవరికైనా బాలేకతే సరే హెల్త్ ఇన్సరెన్స్ తీసుకున్నామను కోండి ఈ హెల్త్ బాగాలేకపోతే మనం యూస్ చేసుకోవచ్చు
ఇప్పుడు
ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది కదా కదండి మనం బయటికి వెళ్ళి వస్తే అవునండి ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది కదండి మనం చాలా పిల్లలు కూడా బయటకి వెళ్ళడం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మన అందరం కలిసి ఒక సేఫ్టీ మెయింటైన్ చేయ్యాలడి కుటుంబం అందరం కలిసి బయట
అవును ఫ్యూచర్ యూస్ చాలా అవసరం అండి ఇప్పుడు కరోనా టైమ్ లో ఎట్లా అయింది కరోనాకు ముందు ఫైనాన్ అందరు ఎంతెంత డబ్బు ఉన్నళ్ళందు కూడా కరోనా తర్వాత అంత అంత ఇబ్బంది అయిపోయింది ఫైనాన్షియల్ గా చాలా డౌన్ అయ్యారు కదా
అవునండి అవును ఇప్పుడు హెల్త్ కి హెల్త్ హెల్త్ ఏది కొనాలన్నా చూడండి మన ఫ్యామిలీలో డబ్బులు కంపల్సర అండి ఇప్పుడు బట్టలు కొనాలన్నా ఏదైనా ఇల్లు మీరు అన్నట్టు ఇల్లు కొనాలన్నా ఎక్కడ నిప చిన్న ప్లేస్ కోనాలన్నా ఎక్కడైనా గాని మనం ఖర్చులు తగ్గించుకొని డబ్బులు ఎక్కువ పొదుపు చేసుకొని చాలా మంచిదండి
ఆ కష్టంగా ఇప్పుడు ఇల్లు ఇల్లులు మనక్ మెయిన్ ఈ ఫ్యూచర్ పర్పస్ లో మన ఏమన్నా హెల్త్ బాగాకపోయినా అవి తీసుకోవాలి ప్రతి మనిషికి ఇప్పుడు మనకి డైరీ వేర్ బట్టలు గానీ ఫుడ్ గాని ఏమైనా అన్ని కస్తుంట మనకు కొం కొంచెం కొంచెం మనీ సేవింగ్స్ చేయడం చాలా బెస్ట్
అవునండి అవును ఇప్పుడు కూరగాయలు కూడా అండి మనం ఇంటి దగ్గ ఇంట్లో వేసుకొని తీసుకొని తింటే మన అందరం కలిసి కూర్చొని మంచిగా ఫ్యామిలీ అం కలిసి కూర్చొని తింటే కూడా మనకు తృప్తిలాగా ఉంటుదండి మనం చేత్త మనం విత్తనాలు వేసి
అవునండి ఇప్పుడు చూడండి మనం బయట టిఫిన్స్ చేసి కొనుక్కుంటాం ఒక్కొసారి ఒక్కొక్కళ్ళ ఒక యాభై రూపాయలు పెట్టిన అడుగుొన కలిసి కొనుక్కుంటూ రెండు వేలు అవుతుంది రెండు వందలు అయిపోతాయి అదేదో మనం ఉప్మానో లేకపోతే ఏమైనా మన ఇంట్లో ఒక ఓట్స్ో లేకపోతే ఒక మ్యాగీ నోట అనుకో పది నిమిషాల పని శ్రమ అనుకోకుండా మనం చేసుకుంటే మనీ ఈ విధంగా కూడా సేవ్ అవుతాయి లగ్జరీ లైఫ్ మనం లీడ్ చేయడం ఇప్పుడు మూ కొంతమంది మూవీస్ అని రెస్టారెంట్స్ అని కూడా వీక్లీ వన్స్ వీక్లీ వైస్ వెళ్తూ ఉంటారు
అవునవును
టే బిర్యానీ కో కొనుొని తినదానికి మనం ఇంట్లో కొంచెం శ్రమ అనుకోకుండా మనం బాస్మతి రైస్ ఇవి కొనుక్కొని మనం చేసుకుంటూ కూడా అది బాగుంటది పద్ధతి
మన హెల్త్ కి హెల్త్ కి కూడా మంచిదండి. బయట ఏం ఆయిల్స్ యూజ్ చేస్త ఇ తెలిదు కదా మనకి
ఆ పిల్లల కూడా ఇప్పుడు. పిల్లల కూడా మనకు కొంచెం మోరల్ వాల్యూస్ చెప్పాలి. పిల్లలకి ఎట్లా బతకాలి ఏంటి అని
ప్పర్లిమ నానమ్మ అ అమ్మమ్మ అని పల్లెటూర్లో మనం ఎట్లుంటారంండి. పల్లెటూరులో అందరం కలిసి ఎట్లా కల్విడి అందరి కలిసి రిలేషన్షిప్ మంచి మెయి నేను చెప్తారు కదండి.
అవునసలు ఇబుడు కంద జ అసలు రిలేషన్స్ గురించి అసలు ఏం తెలియదు. ఇ వాళ్ళ పెద్దమ్మలు పిలలు అంటారంట సిటీలలో ఉంటారు. వాళ్ళ పండుగలకు వస్తారు కూడా వచ్చే తీరి ఉంట. వాళ్ళకి ఎవరెవరు రిలేషన్స్ బిల్డ్ కాక వాళ్ళు ఎక్కువ మొబైల్స్ కిడిక్షన్ అయిపోయి ఫ్యామిలీస్లలో పిల్లలతోటి మొబైల్స్. లో ఎలక్ట్ అయిపోయి ఉంటా ఉంటది
అవునండి అవును ఇంకోటి అండి మనం పిల్లల్ని హాలిడేస్ కి కంపల్సరీయ మన పల్లూకి తీసుకెళ్ళాలి మన అత్తయ్య గారి ఇంటికో మన నానమ్మ గారి ఇంటి వెళ్తే కూడా వాళ్ళకి తెలుస్తాలండి. కొంతమంది చూసారా పిన్నిళ్ని పిన్నిళ్లు. బాబాయిలు అని తెలియక అంకులు అంటి అని పిలుస్త ఉంటారు పిల్లలు
అవును మా చిన్నతల్లం కూడా అంతే అండి. మా అత్యని మాది కూడా మే అంకులునే పిలిచేవాళ్ళం.
ఇప్పుడు అత్త వెళ్ళి అక్కాని పిలవడము అట్లా మన రిలేషన్స్ అనేది తెలి వాళ్ళకి కూడా మీరు అన్నట్టు మోరల్ వాల్యూస్ నేర్పించాలండి.
ఆ నలుగురితో ఎట్లా ఉండాలి. ఎట్లా ప్రవర్తించాలి కొంతమంది చూసారు. ఆ బిహేవియర్ అంత ఆడుగుంటది నలుగురులో వచ్చినప్పుడు. వాళ్ళ బిహేవియర్ ఏంటో ఏం అర్ధం కాదు అంటే వాళ్ళ క మాట్లాడడంం ని అరవడం గాని అసలు అంటే వాళ్ళకి మినిమం కాాల ఒక నలుగురు ఉంటే ఎట్లా మన్ న్ చేయాలి అలా మాట్లాడాలని కూడా వాళ్ళకి తెలియని వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తా ఉంటారు.
అవునండి అవును
ఆ వాళ్ళ కొంచెం మన నలుగురిలో ఉండి ఇట్లా తినాలి, ఇట్లా ఉండాలి. ఈ మాట అనద్దు ఈ మాట అనాలి ఇట్లా బిహేవ్ చేయాల మనం బిహేవియర్ నేర్పించాలి. వాళ్ళకి మెయిన్
అవునండి అవును మీర హండ్రెడ్ పర్సెంట్ కండి ఇప్పుడు ప్రే ఇప్పుడు పల్లెటూరుకి వెళ్ళాను అనుకోండి. ప్రేమ అనురాగం అనేది వాళ్ళ తెలుస్తుంది. ఎట్లుండాలి ఏంటి అన్నట్టుగా. ఇప్పుడు సిటీలో అంతా బిజ బిజీ బిజీ అయిపోరండి. మీరు అన్నట్టు ఒకళ్రితో ఒకరు పల్లెటూరు అనుకోండి. ఆ కొంచెం పని అయిపోగానే వెళ్ళి చిన్నమ్మతోడు పెద్దమ్మతోడు మనం మాట్లాడుతా ఉంటాం. కానీ సిటీలో అంతా హడావుడి బిజీ కలిసరు కదండి. వాళ్ళ వర్క్ కి వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు. పొద్దునప్పుడు వెళ్ళి సాయంత్రం వస్తా ఉంటూ
అవునండి ఇప్పుడు చూడండి. పల్లెటూరులో వాళ్ళ పిల్లలకి చిన్నప్పుడే మాటలు చిన్నప్పుడే ఆటలు తిండి అట్లా ఉంటారు. కాబట్టి ఎట్లా అంట అే రఫ్ అండ్ అఫ్ ఉంటారు చూసారు. ఆ సిటీలో ఉన్న పిల్లలకి మాటలు తొందరరు రావు. అమ్మా కాకా రంతప్మా అంట. రావు వీళ్ళు ఎక్కడ వేసినా ఏ మూలు ఉన్న మట్లో ఉన్న ఆడుకున్న ఎట్లున్న రఫ్ అండ్ రఫ్ కూడా వీళ్ళుడతారు. పిల్లలు సిటీలలో ఎంత నీటి గుంచినా వాళ్ళకి ఏదో ఒకటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తనే ఉంటాయండి.
అవునండి ఎగ్జాక్ట్ కాబట్టి మీరు అన్నట్టు
ఆ వాతావరణం వేరు మన వాతావరణం వేరు వీళ్ళకి ఇప్పుడు కొంచెం చెప్తే కూడా వీళ్ళకి కొంచెం భయం పిల్లలు కొంచెం గ్రాండ్ మదర్స్ వీళ దగ్గర ఉంటే కూడా కొంచెం భయంగా ఉండడం. అట్లు చేసుకుంట్ర సిటీలలో అంటే ఎవరి ఇష్టాంతరంగా వాళ్ళు ఉంటారు. అందుకే ఇప్పుడు మెయిన్ ఫ్యామిలీ రోల్ చాలా ఇంపార్టెంట్ అండి.
అవునండి ఇప్పుడు మనం మన ఇప్పుడు మనం మన పిల్లలకి నేర్పి మన పిల్లలు వాళ్ళ పిల్లలు నేర్పిస్తారు. దాని వల్ల ఒక జనరేషన్ అనేది మంచి బిల్డప్ అవుతుంది కదండి.
అవును ఖచ్చతంగాండి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అయినా మనమైనా ఇప్పుడు పిల్లల ముందు మంచిగా మాల్డ్గా ఉంటే మా పేరెంట్స్ ఇలా ఉన్నారు. మేము కూడా ఇలా ఉండాలి. ఏమన్నా వాళ్ళకే ఆలోచన వస్తుంది మనమ అంతా గజిబిజి గజిబిజిళ చేసిననుకో వాళ్ళకి అదే బిహేవియర్ అలవాటు అయిపోతుంది. కదా
అవునండి మన ఎట్లా తినాలి ఎట్లా ప్రవ చార్ అందతో మనం నేర్పిస్తున్నా చాలా మంచిదండి కానీ ఒకప్పుడు అండి ఒకప్పుడుండి పది పన్నెండు మంది ఉండేవాళ్ళు పిల్లలు ఇప్పుడు ఒక్కళ్ళ ఇద్దరి తోటి సరిపెట్టుకుంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ పిల్లలు
అంటే లివింగ్ కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. కదా అండి ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. అప్పట్లో మా చిన్నతనలద డజన్ అటు పండి పన్నెండు రూపాయలు ఇస్తాండి. ఒక్కరు ఒక అట్టిపండి ఒక ట్వెల్వ నట్టు పల పన్నెండు రూపాయలు అంటే ఒకయ పన్నెండు రూ రూపాయకి వచ్చేది.
సీతఫలాలే కాని మామిడి అవునండి మామిడికాయాల సీతఫలం ్మ్ చూడండి ఐస్ క్రీమ్స్ మా చిన్నప్పుడు
పావలా కోడి అట్లుండేది అదే రోజులు మాత్ర పస్తున్నాయి కదండి రోజులు మారతా ఉన్నాయి ఉమ్
అప్పుడు అప్పుడు అంత పది పన్నెండు మంది ఉన్నా గాని అందరూ కలిసి పకాలసి పొలాని ఇక్కడ ఎటువంటి పదాలను రాయలేదు కానీ వాయిస్ రికార్డ్ లో మాత్రం పదాలు వినిపిస్తున్నాయి. పనికి వెళ్లడంతో చేయడం. ఏ టైం కు చేయాల్సిన పనులు బాగా చేయడం. అందరూ కలిసి ఉండేవారు ఒక కుటుంబం లాగా జాయింట్ ఫ్యామిలీ లాగా ఉండే వాళ్ళు ఇప్పుడు ఏంటి ఇప్పుడు జాబ్ కి జాబ్ వళ్ళ ఒకళ్ళు ఒక్కొక్క ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫ్యామిలీ లాగా డివైడ్ అయిపోయారు. కదా కానీ ఒకప్పుడు అండి ఒక ఉమ్మడి కుటుంబంలాగా ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు అందరు కలిసి ఉండు కొ ము అందరు ఒక చోటు ఉండడంము ఒక్కే ఇంట్లో ఉండే వాళ్ళండి
అప్పట్లో మా అమ్మ వాళ్ళ అప్పుడు జనరేషన్ చూసాం. అత్తయ్యళలు మావయళ్ళుండడడం. అందరు కలిసి ఒకేసారి ఒక ఇద్దరు బట్ట ఉతకడం ఒక ఇద్దరు కోడలు వంట చేయడం. ఒక ఇద్దరు కోడలు ఇల్లుూడ్ క్లీన్ చేయడం. సాయంత్రం కల్లా మళ్ళ అందరు కూర్చొని సాయంత్రం ఎక్కడ ఏ టైం కైనా ఈవినింగ్ ఈవినింగ్ సెవెన్ ఎయిట్ కల్లా నైట్ కల్ వచ్చేస్తే. అందరు కూర్చొని భోజనం చేయడం. ఆ టై లో మనం అప్పక్కు మాట్లాడుకుంటాం. ల్ కదా ఏది రైట్ ఏది రాంగ్ కనీసం అని మన కొంచం టైం స్పెండ్ చేయని కానీ మన కొంచెం టైం ఉంటది.
అవునండి అవును పిల్లలకి మనం చెప్పాలండి అ ఫుడ్ కూడా వాళ్ళకు బాగా లేట్ ప్లేట్లు తింటా ఉంటురు మా సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ క్లాక్ అలా తిన్న తింటే మంచిది హెల్త్ కి మన ఎర్లీ మార్నింగ్ డైజెషన్ అవుతుంది అదే మన లేట్ నైట్ తిన్నాం అనుకోండి మార్నింగ్ కి అంతా అన్ని ఈజీ ఉంటంది బాడీ అంతా
మొబైల్ ఎడిక్షన్ వల్ల కూడా పిల్లలు తిని తినక మైండ్ కు డైవర్షన్ అవ్వడము మైండ్ కాన్సన్ట్రేషన్ లేకపోవడం జరిగిపోతా ఉండది
అవునండి అందుకే మనం హాలిడేస్ పిల్లల్ని పలటూరుకు తీసుకెళ్ళామ అనుకోండి అప్పుడున్న అక్కడున్న వాతావరణానికి అక్కడన్న ఫ్రెష్ ఎయిర్ ఉంటది కదా పలెటూర్లలో ఆ చెట్లల్లో మధ్య జీ ఒక పాజిటివ్ వైబ్ అ వస్తుంద అండి పిల్లలకి పిల్లలు కూడా మైండ్ డెవలప్ అయ్యి మంచి చదువు కోవడానికి కూడా మంచి లైఫ్ స్టైల్ ఉండడానికి కూడా బాగుంటది సిటీలో ఏంటండి మొత్తం పొల్యూషనే ఉంటది
మ్మ్
పిల్లలి కూడా మైండ్ బాగ పదండి
అవున అవునండి
సరే అండి వస్తానులేండి మీ గృ ప్రవేశానికి
సరే సరే అండి బాయ్ అండి ఓకే